హాయ్ ఎలా ఉన్నారు
బాగున్నా నువ్ ఎలా ఉన్నావ్
బావున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు ఉట్టిగాని అన్నా నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా
తిన్నావ
హా తిన్నా
ఉ
మీరు తిన్నారా
తిన్న
ఏంటి రోజు స్పెషల్స్
స్పెషల్ బిర్యాణి
ఓ రంజాన్ నా
ఇంకా ఈరోజు కొత్త మూవీ నిన్న నిన్ను నా మొననో కొత్త మూవీ వచ్చింది చూశావా
ఏ మూవీ
దురంధర్ టు
ఓహో దురంధర టు నా దాంట్లో రీల్స్ అ వచ్చినా గానీ అంత పట్టించుకోలేదు ఇంతలో పార్ట్ టూ కూడ తీసారా వాళ్ళు
అవును పార్ట్ టూ కూడా వచ్చింది
ఆ అవి రేటింగ్స్ అవి బానే ఉన్నాయి రివ్యూస్
ఉమ్ రివిల్స్ బాగున్నాయి అది కూడా వచ్చింది భగత్ సింగ్
ఏంటిది ఇంకొకటి
ఉస్తాద్ భగత్ సింగ్
ఎవర హీరో
పవన్ కల్యాణ్
ఓహో అది ఎట్లుందంట మూవీ
అది కూడా బానేందంట
ఉహు వెళ్ళారా మీరు చూడ్డానికి
వెళ్ళలేదు
ఉహు ఎప్పుడు ఫ్రీ ఉన్నారు మరి వెళ్దామా
థియేటర్ క
హా
థియేటర్లకి వెళ్ళను కానీ ఓటిటి
ఓటీటీయా అక్కడ చూసే నా ఒక పిక్ ఉంటది కదా అంటే మూవీ చూసినా ఫీల్ వస్తాది కదా అని
కానీ గా థియేటర్‌కి వెళ్ళి అది టైము దానికి పెట్టాలి అదే ఫోన్‌ లో అయితే ఎప్పుడైనా చూసుకోవచ్చు
హలో
హలో
మ్మ్ మీ వాయిస్ సడన్‌గా కట్ అయింది
థియేటర్ కంటే టైమ్ చూసి వెళ్ళాలి అదే ఫోన్ లో అయితే ఎప్పుడైనా చూసు కోచు అంటున్నా
మ్మ్ ఉహ్మ్ నేను మా ఫ్రెండ్ కొకా మూవీ డౌన్లోడ్ చేయ్యని చెప్పిన ఈరోజు చూద్దాం ఫ్రీ ఉంటా కదా అని ఆ మూవీ వాళ్ళకి దొరకలేదు ఒకటి దొరికింది కాకపోతే అది ఆడియో రాట్లేదు జస్ట్ వీడియో ఉందది చాలా డేస్ అయితుంది అదే ఒక మూవీ ఉంటంది కదా హిందీ మూవీనే సేమ్ సనం తేరికసం టూ ఆ అది ఏంటంటే ఇకి దివానికి దివా కనీ సం ఏదో ఉంటాది మూవీ నేమ్
ఏక్ దివాన్‌కి దివాని
ఆ అది మూవీ డౌన్లోడ్ చెయ్యని చెప్పిన ఆ దొరికింది మూవీ చేసి న నీ దాంట్లో షేర్ చేతాని చేసి చేసిన నా దానికి షేర్ కూడా కాకపోతే ఆఫ్టర్ దట్ చూస్తే అది ఆడియో వస్తుంది కాకపోతే ఆ వీడియో వస్తుంది ఆడియో రాట్లేదు మిస్ అయింది ఆడియో
మ్మ్ ఉమ్మ్
దొరకలేదు ఇగా అది దేంట్లో చూసినా ఇగ దొరకట్లేదు వదిలేసిన
మ్మ్ ఉమ్మ్ మరి ఫేవరెట్ మూవీ ఏంటి నీది
ఫేవరెట్ అని ఏం లేదు ఆల్మోస్ట్ అన్ని చూస్తా కామెడీలో ఇప్పుడు హారార్ ఈ మధ్యలో తగ్గిం
మ్మ్మ్
కాకపోతే లాస్ స్ట్లా ఎండింగ్‌లా అంటే ఇద్దరు పోయేదైన ఉండాలి సాడ్ అయినా ఉండాలి ఆల్మోస్ట్ పోతే ఇద్దరు పోవాలి ఒకళ్ళు ఉండి ఒకళ్ళు పోతే అది సెట్ అవ్వట్లేదు ఎండింగ్
ఆహా
మీకే మూవీ ఇష్టం
నాకు తెలుగులో అయితే డియర్ కామ్రేడ్
ఓ
హిందీలో అయితే చాలా ఉన్నాయి
మ్మ్ ఉహ్మ్ ఎందుకు అర్జున్ రెడ్డి ఫెవ్ రేట ఓ అది విజయ్ దేవరకొండ కదా వాడి పేరు వాడు ఫేవరెటా
ఆ అవును
బాబుకు మ్యారేజ్ అయింది కదా
అవునవును మ్యారేజ్ అయింది అంత అంటే అది డియర్ కామ్రెడ్ మూవీ స్టోరీ బాగుంటది
మ్మ్ ఉహ్మ్ నాకు మా ఫ్రెండ్స్ కి అర్జున్ రెడ్డిలోని డైలాగ్స్ నచ్చుతాయ్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అది
మ్మ్
ఏంటి ఇంకా విశేషాలు మరి
ఏం లేదు ఏముంటది వాతావరణం ఎట్లుంది
కొంచెం గట్టిగ మాట్లాడదం వాయిస్ రాట్లేదు
ఇక్కడయితే కొంచెం కూల్గానే ఉంది వాతావరణం అక్కడేలా ఉంది.
హ్మ్ బెటరే అంటే అంత హీట్ లేదు ఆఫ్టర్నూన్ టైమ్ అట్ల అనిపించింది. ఇప్పుడైతే కొంచెం బెటరే
మ్మ్ హు
వెదర్ అంటే గుర్తుకొచ్చిందాస్ సైడు పడుతున్నయి గదా బెంగళూరు సైడ్ వర్షాలు
అవునా నాదేం నార్త్ సైడ్ ఆ
బెంగళూరు సైడ్ బెంగళూర్
అవును బెంగళూరు, ఒడిశా అట్ సైడ్
హ్మ్ దాంట్లో తడవద్దు అంట కదా కెమికల్ అంట కదా అది
అవును అది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ల్లలో వస్తుంది అలానే అందరు అదే అంటున్నరు అది కెమికలు అని నాచ్రల్ వాటర్ కాదో అని అంటున్నరు.
హ్మ్ అది ఆ సన్ నుంచి వచ్చే లైట్ డైరెక్ట్ గా భూమి మీద పడొద్దని అట్లా చేసినం అని ఒక న్యూస్ వస్తుంది ఇంకొకటెమో మనీ కోసం అట్లా చేస్తున్నరు అని ఇంకోక న్యూస్ వస్తుంది మరి
హ్మ్ బిల్ గేట్స్ ది
ఆ
అదేదో న్యూ ప్రాజెక్ట్ అదే ఇదేదో న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసింళ్ళనే వస్తుంది ఇన్స్టాలో అయితే
ఆ సైడ్ ఎఫెక్ట్స్ బాగుంటాయన్
హ్మ్ మ్మ్ హు
లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయంట మనకి సాయిల్ గుడా వీక్ అయిందంట
అవును అది బ్లడ్ లో వెళ్ళొద్దంట అది
హ్మ్మ్ మంత్లీ మన ఇండియాలో ఉండేదే సాయిల్ నుంచి మొత్తం అగ్రికల్చర్ కదా చాలా ఎకనామిక్ గ్రొత్ పడిపోద్ది
యాక్చాలి ఇంటెన్స్కు ఉండేది అది విటమిన్ అది ఈ తక్కువ ఉం టది సన్డే మరి ఇన్స్టాలో అయితే రీల్స్ అన్ని అట్లనే వస్తున్నయి మరి అది రీయలో ఫేకొ తెలవదు
హ్మ్ అదే నేను గుడా అదే అనుకున్నా
ఆ
ఏం చేస్తున్నారు ఆంటీ వాళ్ళు
ఏం లేదు బజార్ కెళ్ళారు
హ్మ్ హు ప్రిగానే ఉన్నరా ఇంట్లో
అవును
ఉండరు కదా మీరు అంత ఫ్రీగా ఎప్పుడు
ఇప్పుడు ఉన్నాయిగ
అంతే ఎంటరా
కొంచెం ఎందలో ఈ నిన్నటి నుంచి కొంచెం ఎక్కువయింది మళ్ళీ మొన్నటి వరకు చినుకులు వర్షం వచ్చింది నిన్నటి నుంచి మళ్ళీ అంటే ఎక్కువ ఉంది
ఉ.
నిన్న ఈరోజు డే టైమ్ లో అయితే ఫుల్ ఏండా ఉంటుంది నైట్ టైమ్ లో అయితే నైట్ టైమ్ అయి టైము చాలగా చలికాలం లాగా ఉంది
మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే చల్లగాలు వస్తుంది ఇక బయట మామలుగా రాట్లేదుసలు వా
అదతే హైలైట్ ఆఫ్టర్నూన్ ఎండగోడుతుంది ఐతే
ఆ హ
ఒక రోజు చినుగులు కూడా వచ్చినాయి వన్ డే లో త్రీ ఐటమ్స్
అ వెదరట్లు ఉంది
ఏంటి ఇంకా విశేషాలు
ఏముంటది ఏమి లేదు
అంతేనా
చెప్పండి ఇంకేమైనా
సేమ్ లేవా మీ సైడ్
ఉన్నా మేము వెళ్ళాం కదా కొంచెం మమ్మీ వాళ్ళు వెళ్తారు మేము వెళ్ళాం అమ్మా అక్కడ వెళ్ళిన అది పెద్ద సోదల కత ఇంకొకటి
ఉంహ
అది నా వల్ల కానీ పనిది కొన్ని కొన్ని పనులు కోట్ల రూపాయలు ఇచ్చినా చేయొద్దంటే అది ఫస్ట్ దాన్నే పెడతాను నేను లీస్ట్
అలతో వెళ్ళాలి మాట్లాడాలి కలవాలి ఒకరిళతో మాట్లాడతే ఇంకొకరుళు హట్ అయితరి ఎందుకు అదంతా చోది మనకు
ఉమ్ అందుకోసం వెళ్ళారాఇగ
ఆ వెళ్ళాను ఏమనంటే ఓ వద్దాం అనుకు న్నా బిజీలు ఉండి రాలేదు అయ్యో మర్చిపోయినా లే కొంట కాదు కూడా ఇతానుగ ఇయిప్ప
ఉంహ
మీరు వెళ్తారా
నేను కూడా వెళ్ళాను ఎప్పుడోక్సారి ఇంపార్టెంట్ చాలా ఇంప్
తప్పక వెళ్తున్నారా అప్పుడప్పుడు
ఉ చాలా ఇంపార్టెంట్ అయితే వెళ్తా లేక్పోతే వెళ్ళ అస్సలే
నేనాల్మోస్ట్ వెళ్ళకుండా ఉండటానికి ట్రై చేస్తా కాకపోతే ఎప్పుడు మనం అనుకున్నది జరగదు. అప్పుడప్పుడు వెళ్లాల్సోస్తుందిగా
ఉహ్